ఆ
బేబీ అద ఎంతా కదే కట్టయిందంటే రీజన్ ఏముండదు అంటే నేను కొడ్తే ఇనం ఒకటి చెప్తా ఆగు ఒకరు టూ తర్వాత రెండు చేసిన తర్వాత మళ్ళీ మూడో దానికి వన్ సెకండ్ పడింది అంతే అది క్యాల్కులేట్ అయితదా
హ్మ్మ్ హుమ్ క్యాల్కులేట్ కాదు డబ్బులు కట్ అవుతుంది మనకి ఇంకా వేస్ట్ అది కాదు
షట్ మాన్
ఇప్పుడు ఎందుకు కట్టయిందో నేను చెప్పేదా
చెప్పినావుగా ఎన్నిసార్లు చెప్తావ్
ఎందుకు చెప్పు
అదే టైమ్ బారయింది
హ్మ్
తెలుగులో చెప్పి మళ్ళీ ఇంగ్లీషులో కన్వర్ట్ చేస్తారా అండి
ఈ మధ్య ఆ పాప నాకు రోజు కనిపిస్తుంది ఆటోలో
ఏంటి
రేణుకా
ఆ
రోజు ఆట్ ఆటోలో కనిపిస్తుంది
మాట్లాడదా
ఎవరు మాట్లాడేది
మాగ అంట హలావలా
అమాయకంగా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది మొన్న ఆడిటోరియంలో కూర్చొని ఉన్నామా మాకు వర్క్ షాప్ కదా
ఆ
మధ్యలో సిఎస్సీ వాళ్ళని పిలుచుకొచ్చారనమాట వాళ్ళకి ఏందో చెప్పాలి బాధపడి బతు వ చారా అ వాళ్ళందరినీ తీిసుకొచ్చారు అప్పుడు మెహర్ రేణుకా వాళ్ళ రేణుకా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారులే
అబ్బాయిల అమ్మాయిల ఆ
అమ్మాయిలలో కూడా ఒకే అమ్మాయి ఫ్రెండు
మరి ఎక్కువ ఉండర అండ్ ఎక్కువ ఒక ఉండాలంటావా
హ్మ్ తర్వాత అందుకని మౌనిక అనే పాప ఎంత దగ్గర కూర్చొనే సిందా పాప
మౌనిక అంటే ఆస్పెస్
హ
ఆ కొంచెం నల్లగా ఉంటది ఆ చూ సడే
ఆ పాప చూడాలనే ఆ రోజు ఎంత అతి చేసిననో లే లేకు మెహార్ తో బాగా మాట్లాడా
ఎవరు నువ్వా హలో
మెహార్ తో వచ్చి ఏంది మెహార్ రోజు ఆ పిల్లోడు వెనుకె తిరుగుతుంటావు ఆ కాలేజ్ లో వాని చుట్టే కాలేజ్ అయిపోతేనే వాని దగ్గరే ఉంటుంది తెలుసా ఏమి నువ్వు ఎప్పుడు వాని దగ్గరే ఆమ్మి ఆ పిల్లోడి దగ్గరే ఉంటావంటే వాడి చుట్టూనే తిరుగుతున్నావు అంటే ఇంక వాని చుట్టూ కాక పోతే ఎవరు చుట్టు ఆ పిల్లోడే ఆ పాపని కాలేజీ పిలుచుకొస్తాడు వాడే వదిలేస్తాడు
ఉ
నువ్వు మాట్లాడినవా రేణు మాట్లాడిందా
ఎవరిని
మెహార్ ని
నేను
ఉహూ హ్మ్
మారిపోయింది ఆ పాప కొంచము రేణుకా కొంచం
అంటే
కొంచం బాల బు ఇట్లనే బావుండింది అనిపిస్తుంది
ఉమ్ హూ అది మాములేగా లైఫ్ అంటే అంతా మారిపోతుంది ఎప్పుడు ఒకలా ఉండదు
అహా పోతే మా ముగ్గుర్లో ఒకరు మా నలుగురిలో ఉన్నాం కదా మా ముగ్గురులో ఆ మా నలుగురిలో పోయింటే నేను పోవాల్సి రేణుక పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎందుకంటే ఆ బాపే తుత్తరబడి రూమ్ రూమ్ అనింది
ఆడ సిచ్యువేషన్ వేరే లే నీకు అర్థం కాల మీతో పెట్కుంటే కాదని ఆ పాపకు అర్థమయింది అంతే అవ్ డిఫరెంట్ మైండ్ సెట్లు మాములే అది ఎవ్వడు ఏం చేయలేరు ఎక్కడైనా అంతేలే
హ నేను అసలు ఆ పాపతో నాకు గొడవే లేదు కానీ నేను వీళ్ళ వల్ల గొడవలకుపోతే ఇప్పుడు నేను గొర్రై అయిపోయాను
అందుకే చెప్పిన వాళ్ళ వాళ్ళ్
ఆ ఆ పాపది కూడా తప్పే తెలుసా బెడ్రూమ్ లకు వచ్చేసి ఆపాప అంతట ఆపాపే డోర్ వేసుకుంటుంది మేము అసలు బెడ్రూమ్ లకు రాకడుదంట రెడీ అయిడానికి కూడా రా
ఎందుకు రాకుడుదంట
అదే కదా అందుకే గొడవలు అయిండది
ఆ పాప ఏం చేస్తుందోలే మనకేం తెలుసు
ఉమ్ అది కాక వేరే వాళ్ళతో మాట్లాడతాంది మాకు తెలిసిపోతుంది అన్నట్టు మాకు దూరంగా ఉంటాంది కొంచం కొంచం
ఎవరితో మాట్లాడిండే ఆడు
ఉమ్
ఇప్పుడు ఎవరు తీసుకున్నరు ఆ పాపని వాళ్ళ అత్త అట్లా చూసుకోవట్లేదా ఎట్లా వుందోనే పాపం బిడ్డ నాకు ఒక్కొక్కసారి ఏం దిరా ఇది అంటే ఎంత రూమ్ నుం చి పోయినా ఎన్ని గొడవలైనా బాధ ఏస్తది ఒక్కోసారి అంటే
మంచిదే జోగి ఆ పాప నాకు అనిపిస్తుంది
ఏమోలే మనం ఏం చేయలేం మన దగ్గర ఉన్నప్పు ఏన్నైన చెప్పచ్చు ఆ విషయం నాకు ఎప్పుడొ తెలుసు అదే అదే ఆ చెందం ఆయ లోపలిద ఆ విషయం నీ మీకు తెలుసుకొని టైం పడ్
మొన్న స్టోర్ దగ్గర మాట్లాడిచ్చే తల్ ఆ
ఆట ఆడిచ్చింది ఏమన్నా అవసరం అయితే రె నెక్స్ట్ బీటెక్ తర్వాత
అబ్బా అట్లే
ఏమొలె నాకెం చెప్పు ఆ మాట్లాడింటే
నేనెం మాట్లాల్లె
ఎందుకులేం స ఆ పాప్ తొ మనకి ఎందుకుత అయిను ఎట్ల అంటే నేను ఎప్పుడైన్నా కనిపించింద అనుకో అంటే చూస్తం అంటే విత్న్ సెకండ్స్ అంతే చూసట్లా పక్క తల అంతే అట్లా ఉంటది ఇద్దరిది ఆ పాప అయిన నేన్ అయిన మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడుత ఎందుకంటే ముందు
ఆ పాప ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ ఉండరు జోగి పాపం అనిపిస్తుంది నాకు ఒక సరే ఆటోలో రోజు కనిపిస్తుంది తెలుసా
నే అనుకున్నా చాలా సార్లు ఫోన్ చేసి మొన్న అవసరం అట్లయితే మన్న అడుగు ఏం కాదు అదిదని నేను మళ్ళా ఎందుకులే మనకు చి అంటే ఆ పాపకే ఆ పాప అడిగింది అనుకో ఓకే మనకే మనం ఫోన్లు చేసి అడిగినమంటే మనం చులకన అయితామని నేను క గమ్నునుంటాను ఎందుకే నాక్ అని కామ్ చాలా సార్లు అనుకున్నా చే వాటర్ యుద్ధంలోని మనమేం చేసి నా చెప్పినా మననా డబ్బులు ఏమ అడగదు ఎట్లా బప అడుగుత వెళ్ళ ఏమన్నా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఏమన్నా చెప్పాలంటి ఏమోలే మనకి యాల సామి వాళ్లతో మంది మనకి
అంత వదిలెయి నేను చాలా మంచిదాన్ని జోగినకు అది అంత తెలుసు నేను అర్థం చేసుకుంటా నన్ను అర్థం చేసుకోలేకనే నన్ను వదిలేస్తారు అందరూ అంతే
పోతే పోన్లే నేను ఉన్నా వెళ్ళ మిగిలాల అందరిు నీక్ ఎందుకు
నేను అందుకే ఊరిక అయిపోతాను నాకేం అంత కర్మ అరిగే మరి మాట్లాడ్డం
అదే కదా స్ట్రైట్ ఫార్వడ్ ఉన్నా అంతే నువ్వు ముందు ఎట్లన్నావు ఇప్పుడు అట్లే ఉండు ఎవరున్నా లేకపోయినా అంతే పోయే వాళ్ళు పోతారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అది అదొక్కటి గు పెట్టుకో ఈ విషయం నాకు తెలుసు కానీ నేను అట్లు ఉండలేను స్ట్రైట్ ఫార్వర్డ్ం కష్టం బై బర్త్ కావాలా నీకు బై బర్త్ నుంచి అట్లా మీ అమ్మ నేర్పిస్తుాంది నాకు అట్లా చెప్ప ఎ వాళ్ళు లేరు అంతా ఎదదో అట్లా త అయిపోయింది గడిచిపోయింది జీవితంలో ఇది మంచి ఇది చెడు అని నాకు నేనే తెలుసుకున్నా నాకు చెప్పినోడు కూడాళ్ళడు నేసేపు చదువు చదువు అని చెప్పినారు అందరు మా వాళ్ళ అంతా ఎంతున్నా మీ అమ్మ బా మీ అమ్మాయి కష్టపడి సదివిచ్చింది సదువు అది తప్ప నాకు ఇంకా ఇంకొక మంచి మాట అయిపోయిందంటే నాకేం లేదు వాళ్ళు చెప్పినారని చదాలి కాని ఇప్పుడైతే
ఇపు ఏదొ చివరికి తెలుస్తుంది మళ్ళీ ఇంట్లో ఒకటే ఇంట్లో ఉంటే ఇంత చదివి కూడా ఇంట్లోనే ఉన్నావుని అబ్బాయి కష్టం అయిపోతుంది క జోగి
ఏంది
అదే టైం చూసుకో మళీ లేకపోతే వేస్ట్ అయిపోతుంది అది
చూసుకున్నా చూసుకున్నాప్పు ఇప్పుడే ఐదు నిమిషాలు అయింది లే చెప్ప ఏంది చెప్తున్నావ్
అబ్బాయిలు చదువుకొని ఇంట్లో ఉంటే అట్లే ఉంటుంది అమ్మాయిలు అయితే అట్లా కాదు ఏదో ఒక చేసేస్తారు పెళ్లి అది ఇది అని అబ్బాయిలాకే కష్టం కదా
ఆ అమ్మాయిలకి పెళ్ళి అయిపోయిందాక జాబ్ వచ్చిందా లేదని అడగరు పెళ్ళి ఎప్పుడు అంటారు. అదే అబ్బాయిలకి అయితే జాబ్ వచ్చిన తర్వాతే, మారాల ఫ్యామిలీ స్టాండర్స్ మొత్తం చేంజ్ చెయ్యాల, అట్లుంటేనే లైఫ్ నేను పిక్స్ అయిపోనా పెళ్ళి అంటూ చేసుకుంటే అప్పుడే ఆట అలాంటి టైం లోనే చేసుకోవాలన్.
అయినా పెళ్లి చేసుకోని ఏం చేస్తారులే కదా జోగి
అద్ దే బాధ తెలుసా పెళ్లి ప్చ్ పెళ్లి అదొక అఫ్ అటాక్ష అ అదొక జస్ట్ అటాచ్ మెంట్ అంతే, నాకుగనుక అయితే నిజం చెప్పాలంటే ప్చ్ అంటే చేసుకోవాల చేసుకున్న టైం లో చేసుకోవాలా అయన్ని ఫుల్ల్ ఫస్ట్ సక్సెస్ అయినాం అనుకో, ఆటోమేటిక్ గా పెళ్ళి ఆటోమేటిక్గా అయితది. అంత ఎందుకు ప్రభాస్ ఎంత నలభై సంథింగ్ ఎంత ఉంటాయి వా వానికి ఎంత మంది ఉంటారు. అంటే మామూలుగా చేసుకోవాలంటే ఎంతమంది ముందుకు రారు ఎందుకు ఎంతమంది ముందుకు రారు ఎందుకు డబ్బు కారణం అంత మించి లేకపోతే వానికి ఏమనా అందం ఉం దా
అబ్బా అందం లేకనే నువు ఫ్యాన్ అయ్యావా
అందం ఏముంది నాకు అందం ఏం కాదు, పర్ఫార్మెన్స్ ను బట్టి ఛత్రపతి సినిమా చూడు కొన్ని కొన్ని సీన్లు నాకు నిజంగా చాలా బాగా నచ్చుతాయి. కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసుంటానో సినిమా అది చానా బాగుంటది. ఆ కటౌట్ ప్చ్ అట్లా అంతే అందం కి నేను ఎప్పుడు ఫ్యాన్ని కాను, మ్మ్ అందం ఏం ఉంది ఈరోజు ఉంటాది రేపు పోతాది, సరే కట్ చేస్తా మళ్ళీ పోతది ఎత్తిపోతది ఆ.